హలో
హలో
హాయ్ అండి
హలో హాయ్ అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఓకే
ఏం చేస్తున్నరు బాగున్నం మీరు బాగున్నారా?
ఆ బాగున్నమండి
ఏం చేస్తున్నారు?
హలో తిన్నామండి మీరు
మేం తిన్నం ఏం తిన్నరు
నేనా అండి మటన్ చికెన్ పలవ్ పూరి
లవన్నీ మీరే చేస్తారా
ఆ చికెన్ నేను చేస్తానండి మటన్ అంతగా నాకు రాదు బట్ అమ్మ చేస్తుంది మటన్ బట్ చేయడం ఎలా అనేది తెలుసు
ఎలా చేయడం
చికనైతే మా మమ్మీ నాలు చెప్పింది ఎలా అంటే మా మమ్మీగా ఫస్ట్ చికెన్ అంతా తీసుకొని క్లీన్ చేసేసి ఓకేనా ఆ సాల్ కొంచం ఆ బా ఏమంటారు పాత్ర తీసుకొని పాత్రలో ఆయిల్ ఏసేసి అయిన తర్వాత చికెన్ పె ట్టీ ఉప్పు మళ్ళీ పసుపు ఏసి ఐ మీన్ ఉడకబెట్టాలి వాటర్ అంతా పోయేంత వరకు
ఓకే
ఓకేనా వాటర్ వన్స్ వాటర్ అయి పోయిన తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ కొత్తిమీరే వేల్లిపాయలు అల్లము ధనియాలు పొడి చక్క లవంగా
ఉ
అవన్నీ మళ్ళీ కొబ్బరి ఆ వన్ త్త వేసి మిక్సీ పట్టుకోవాలా మిక్స్ పట్టుకోని వన్స్ ఓ వన్స్ చిక్ కెన్లో వాటర్ అంతా ఏలిపోయిన తర్వాత ఆ మసాలా పోసి మళ్ళీ ఆ కారం పొడి మళ్ళీ తు ఉప్పు సరిపో ఆ అప్పు అంతకు ముందు వేసుకుని ఉంటాం కదా ఉప్పు పసుపు సో మళ్ళె ఏమన్నా తక్కువ వస్తే తెసుకోవచ్చు లేక్ పోతే లేదు ఏసుకొని మిక్స్ చేసేసి మిక్స్ చేసేసి తర్వాత్ ఆ
ఆ
ఆ వేసుకున్న తర్వాత మిక్స్ చేసి చేస్తి మళ్ళీ కొన్ని కొన్ని ఒక గ్లాస్ నిండ వాటర్ పోయాలి జస్ట్ అలా ఉడకనియడానికి వేసిన తర్వాత అ మళ్ళీ మనకు చికెన్ మసాలా ఐ మీన్ షాప్ లో దొరుకుతుంది కదా అది ఆప్షనల్ కుండేసుకోవచ్చు లేకపోతే లేదు అది కొంచంేసే పగా ఉడకనే వచ్చి ఆయన తర్వాత నూన నూనె పోూసుకోవాల మనకి ఎంత కావాలో అంత నూనె
ఆ
అంతా వేసుకొని చేస్త అయిపోయా చికెన్ అయిపో
మటన్ ఎలాంటిడిచ్చడం
మాటను నాకు అంత ఎగ్జాక్ట్ తెదు బట్ కొంచెం కొంచెం తెలుసు నాక ఏం తెలుసు అది చెప్తా
చెప్పండి ఆ
ఫస్ట్ అయితే కుక్కర్ లో ఫస్ట్ మటన్ మార్కెట్ నుంచి తెస్తాడు డాడీ కేనా తెచ్చిన తర్వాత వాళ్ళు కొంచం చిన్న వాళ్ళు సరిగా కట్ చేయకపోయినా కొంచెం అంతా క్లీన్ వేరే వేరే ఉంటాయి కదండి సపరేట్ చేసి ఎ కొవ్వు సపరేట్ో అని స స్ప్రెడ్ చేసి అమ్మ క్లీన్ చేస్తుంది క్లీన్ చేసేసి ఆ ఫస్ట్ అదే కుక్కర్ లో పెట్టేస్తుంది ఎందుకంటే పొయ్యి మీద పొయ్యి మీద ఎంతసేపు పడుతుంది వంది కదా దుడకడానికి దానికనేసి అమ్మ కుక్కర్లో నూనె పసుపు ఏమో నాకు తెలి ఒక అది కూడా కగడానికి హఫ్న్ అవర్ పైనే పతతుంది కదండి
హాఫ్ అన్ అవర్ పైన పడుతుందా అంతసేపు పడుతుందా
అది ఊడు రావాల కదండి నేను ముొక్క ముక్క ఆ దానికి కొంచెం టైం పడుతుంది కదండి దానికి హా కుకర్ కు కుక్కర్లో పెడితే త్వరగా అయిపోతుంది అనమాట అక్క టూ విజిల్స్ లోనే దానికి అనేసి ఆ ఆ టూ త్రీ అంత అవు మ అలియ సేమ్ యాస్ టిస్ ఎ వచ్చి చికెన్ ఎలా చేసామో దీన్ని కుక్కర్ లో వేసేసి వాటర్ అంతా పోయేంత వరకు విజల్ సేవిచ్చేది ఆయన తర్వాత తీసేసింది ఆ ఆ అలానే కొంచం అదే సేమ్గానే చేస్ తుంది హుమ్ అవి మాట్ తోన్ నేను ఏ రోజు చేయలేదండి
ఓకే అండి ఓకే మీకు ఫిష్ కర్రీ చేయడం వచ్చా
నాకు రాదండి మీకొచ్చ
మాకు నేను నాకు రాదు కానీ మా అమ్మ అక్క చేసింది చూశాను నేను అంతే
అవునా ఎలా చేస్తారో ఆ మేము తెలుసు
ఆ అంటే ఫిష్ కర్రీ తెలిదు నాకు, ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసు
అ సెప్పండి
ఫస్ట్ ఫిష్ ఎమో ఫిష్ ఫ్రై మసాలా ఆ ఏమేమో వేసి కలపెట్టేస్తారు. అంటే నాకు ప్రాపర్గా తెలీదు ఏమో వేస్తారు ఆ ఫిష్ ఫ్రై మసాలా తర్వాత దాన్ ఇమ్ కొంచం మైదా
హుమ్
తర్వాత ఓ కోడిగుడ్డు ఒకటి తర్వాత కొంచెం నూనె మొత్తం ఆ ఒక దాంట్లో ఒక గిన్నెలో వేసుకొని కలుపుకుంటారు
ఆ
తర్వాత ఆ ఫిష్ ని ఫిష్ ఫ్రై కి ఎలా కావాలో అలా కట్ చేసి వేస్
మ మైదా ఎస్ ఇది గా వేసేది
ఇది కార్న్ఫ్లోరు వేస్తారు మైదా కొంచెం మొత్తం మిక్స్ చేశారు బాగుంటుందని
ఓకే ఉ
ఉ మా నాన్న కట్ చేసి ఇచ్చిన తర్వాత ఆ దాన్ని ఒళ్ళంతా పూస్తారు
తర్వాత హా పెనంలో పెట్టి యే కాల్చేస్తారు అంతే ఆ అంతే ఇంకేం తెలుసండి మీకు వంటలు
నాకా అ తె కొన్ని వంటల్ తెలుసు హెలో పప్పు చేయడం రైస్ పెట్టడం చేప్ పాధి చేయడం మళ్ళీ ఫ్రైస్ ఏవైనా అయిన హా ఫ్రై ఎగ్ ఫ్రై కొన్ని వంటలు తెలుసండి ఆ గుత్తంకాయ చేయడం తెలుసు చట్నీ చేయడం తెలుసు అదే అ తే అప్పుడే చాలా డేస్ అయిందండి చేసి బట్ నాకేమేమి గుర్తుందో అది చెప్తా ఫస్ట్ గుత్తి ఐ మీన్ వన్ వంకాయలు తీసుకునేది మనకి సరి అమ్మ ఇప్పుడు ఎంత మంది ఉన్నాము అనేసి ఆ చూసి తీసుకుంటాం కదా ఇన్ని ఫైవ్ సిక్సా అనేసి
హా
తీసుకొని ఐ మీన్ ఫోర్ స్లై సైడ్స్క్ కట్ చేయడం
ఓకే
ఆ కట్ చేసేసి మసాలాకి కొన్ని శనిక్కయలు పెనం మీద ఏపుకోవాలి ఏపుకొని ఆ మళ్ళీ అవి అ దాన్ మల్లీ ధనియాల పొడి ఆ మిక్సీ కేసుకో శనిక్కయలు ఫస్ట్ వేపేసు కొన్ని పోట్టు అంతా తీసేసుకోని
హా
మిక్సీలో వేసేసి ద కొంచెం ధనియాల పొడి కారం పొడి ఆ మళ్ళీ ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టి ఈ వంకాయ లోకి ద ఫోర్ సైడ్స్ట్ చేసు కునింటాం కదా అంతా ఆ ఏమంటారు త లోపలిలకి తురకాలా
ఓకే
ఆ దా ఆ దాని తర్వాత ఆ ఆ మళ్ళీ ఆ హింది పొటాటో ఆ కొన్ని మళ్ళీ ఎల్లి ఆ ఆనియన్స్
ఆహాహా
టమాటో ఒకటి కట్ చేసుకొని పెట్టుకోనిండల్ల అవి అంతా ఏసేయ ఆయిల్ వేసేసి మసాలా ఉన్నా మసాలా త్తా దాంట్లోకి పోసేసి ఓకేనా ఆ పోయి నూనె పెట్టేసి పొయ్యి మీద పెట్టి బాగా అది ఫ్రై ఎయ్యాల ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవు తునబడే కొన్ని ఆ ఏవేమంటారు ఆనియన్స్ టమోటో ట్టాలన్నీ వేసేసి దాంట్లోకి ఇంగా ఏవేవో స్తుంది మా మమ్మీ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు బట్ నాకు తెలుసు విధానం నాకేం గుర్తుందో అది చెప్తున్నా
ఓకే ఓకే ఆహాహా తరువాత ఏం యాలండి అంతేనా
ఆ వేసేసిన్ తర్వాత ఆహ్ మేబి అం అంతేమో అనుకుంటా. ఉమ్ ఉప్పు అవన్నీ ఎస్ టీస్కుం
ఉమ్ ఆహ్ మీకు టమాటో బాత్ చేయడం తెలుసా అండి.
ఆహ్ తెలుసండి నేను చిన్నప్పుడు చేసేదాన్ని.. ఐ మీన్ ఇన్స్టెంట్ టమోటో బాతా లేకపోతే మనం ఓన్గా చేసే టమోటో బాత్ ఆ అండి.
మనం ఓన్ గా చేసాం కదా అదే.
ఓన్గా చేసేదా. నాకు నాకు తెలిసి ఆహ్ నెంచేసేది అంటే మేబీ మీరు ఎలా చేస్తారో నాకు తెలిదు బట్ నేను చేసేది టమోటోలు తీసుకుంటా.
ఓకే మీరు చేసేదే చెప్పండి మేము ట్రై చేస్తాం నాకు నాకు రాదు ఎలా చేయడం చేయడం ఎలా అని మీరు చెప్తే నేను చేస్తాను నెక్స్ట్ టైం ఓ కే.
తీసుకుంటా. ఒక సెవెన్ టు టెన్ ఓకే నా అవన్నీ ఆహ్ టూ ఐ మీన్ టూ టూ త్రీ పీసెస్ గా చేసుకుంటా. ఓకే మళ్ళీ ఒక ఆనియన్ తీసుకుంటా ఆనియన్ కట్ చేసుకుంటా. ఓకేనా ఆయిన తర్వాత కొంచం అల్లం వెల్లుల్లి ఫేస్ట్ తూక్ కొంచము ఆహ్ ఆహ్ ఎందబ్బా. నూనె బేట్ ఆవాలు జీలకర్ర కర్వేపాకు మీరు ఏండి మీరు కాయేస్తా. ఎన్ని మీరు కైసి మళ్ళీ ఆ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కొంచం ఎస్ తా ఓకేనా మళ్ళీ పచ్చిమిరపకాయ ఒకటి వెడల్పుగా కట్ చేసి ఒక రెండు దాంట్లోకి ఎస్తా
ఓకే
ఓకేనా అయిన తర్వాత ఆ టమోటాలేస్తా
ఆ
టమోటాలో ఫస్ట్ ఆనియన్ సైజ్ కొంచెం రెడ్ కలర్ వస్తుంది కదా
ఆ
ఆయిన తర్వాత అప్పుడు టమోటాలు వేస్తా అంత బాగా ఆయిల్ ల్లో బాగా మగ్గుతాయి. మగ్గిన్ తరువాత కొంచెం కారం పొడి ఉ ప్పు మళ్ళీ ఇంగే ఏమి పసుపు అవన్నీ ఏస్తా
అ ఉల్లిపాయలు
ఆ ఏల్లిపాయలు ఆ ముందే ఎసింటం కదా అల్లంవెళ్లి ఉల్లి పేస్టు ఇగ అయిపాయే హ్మ్ కరివేపాకు ముందే ఎసింట క తరువాత స్టార్టింగ్ లోనే నూనె, జీలకర్ర, ఆవాలు కరివేపాకు ఆ మీరపాకాయ్ అవన్నీ ఏసి నమా ఇంగ మళ్ళీ రెండోసారి ఎస్తావా.
సరే సరే ఫస్టే వేస్తరు ఓకే
ఆ అయిన తర్వాత టమోటోలు కొంచెం రెడ్ అయిన తర్వాత ఆ కారం పొడి ఏదైనా మా ఇన్స్టంట్ పౌడర్ తెచ్చి ఉంటాం కదా అది కూడా కొంచెం పోసేస్తాలా పోసేసి వాటర్ వేసేస్తా ఆర్డర్ వేసేసి అమ్మినిప్పుడు మనకి చెరు చేస్ ఆ చేరైస్ అంక్ చేరైస్ అనుకో మా ఇంట్లో ఒక చెంబుంది ఓకేనా ఆ చంబు ఒక చంబు పెట్ టల్ల ఓకేనా అ చెంబు వాటర్ బోస్ కరెక్ట్గా ఆ వన్సు కొంచెం వాటర్ ఉడుక్తా ఉంటాయ్ గదా ఇవి ముందే బియ్యం కడిగేసుకొని పెట్టుకొనింటా నన్ నాన్ పెట్కోని తింటా ఓకేనా వన్స్ ఆ వాటర్ ఉడి కిన్ తర్వాత కి బియ్యం తీస్కపోయ్ ఆ ఉడక్ ఇల్లక్ బోజేస్తాం ఓకేనా ఆ అవీ కొంచెం కుదుక్తు అం ఉంటుంది కదా స్పూన్తో తిప్పేస్ మ్ వదిలేసా అదైతే అంతే
ఓకే ఓకే ఓకే థ్యాంక్స్ అండి చాలా చాలా నేర్చుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటాను
ఓకే అండి బాయ్ అండి
బాయ్